హలో నమస్కారం అండి
స్కారమండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్న
ఏం చేస్తున్నారండి
ఏం లే దు మీ హలో ఏం లేదు తిన్నారా మీరు
అవును తిన్నానండి మీరు తిన్నారా అవును తిన్న హలో హలో మీ వాయిస్ వస్తలేదండి హలో హలో మీ వాయిస్ వస్తాలేదండి
హలో
ఆ చెప్పండి ఇప్పుడు వస్తుంది మీ వాయిస్
ఏంటండి ఇది వాయిస్ వస్తలేదు
ఏమో అండి మీ దగ్గర నుంచి వస్తలేదు అండి
మీ దగ్గర నుంచి కూడా
ఆ నెట్ వర్క్ ప్రాబ్లం ఏమో అండి ఇక్కడ వెదర్ మంచిగా లేదు
కాల్ స్టార్ట్ అయింది మరి కనిపిస్తానే లేదు
ఆ ఏమైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమో అండి
తిన్నారా మరి మీరు
తిన్నాం మీరు తిన్నారా
అవును తిన్నా మీరేం తిన్నారు
నేను ఇవాళ ఆ తోటకూర తిన్నా అండి మీరేం తిన్నారు ఓ హో ఇవాళా సండే స్పెషల్ అండి
అవును మీరు చిట్టి రోబో చూసారా ఎప్పుడైనా
ఆహా చూసినాం మండి
ఆ ఇప్పుడు చూడండి లైవ్గా చూడండి
సరే అండి
హ హ
ఇంకా అండి అందరు బాగున్నారా మీ ఇంట్లో
అవును బాగున్నాం మీ ఇంట్లో బాగున్నారా
అవునండి అందరం బాగున్నాం
ఇప్పుడు సమ్మర్ లో ఎక్కడైన్నా వెళ్ళిరా మరి మీరు
లేదండి వెళ్దామని అను కున్నాం కానీ ప్లాన్ క్యాన్సల్ అయింది ఎవరు కూడా ఇంట్ల నుంచి బయటికి వెళ్తలేరండి బాగా ఉడక పోస్తుంది అని
అవును బాగా ఎండలున్నాయి ఏక్కడ పోతారు బయటికి ఇగ
అవును మీరూ ఎక్కడైనా వెళ్లారండి
ఏ లేదండి మా అక్క పెళ్ళి ఉండే ఎక్కడ వెళ్ళాలే ఓన్లీ హైదరాబాద్ కి వెళ్ళినాం షాపింగ్ కోసం ఎగ్జామ్స్ ఉండే అయితే నేను కరీంనగర్ కి వెళ్ళినా అంతే
ఓహో ఎట్లా రాసారండి ఎగ్జామ్స్
అవును బాగా మంచిగా రాసిన అండి రెండు లో కూడా పాస్ అయిన రెండో ఎగ్జామ్ లో కూడా
ఓ కంగ్రాచ్యులేషన్స్ అండి
హా థ్యాంక్ యూ థ్యాంక్ యూ
మరి నెక్స్ట్ ఏం ప్లాన్ ఉంది అండి
ఏమో ఇగ చూద్దాం ఏమవుతదో
ఊ
ఆ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో మరి
అర్ధం కాలేదండి
అంటే ఇప్పుడు ఇంట్లో ఏం వండుతున్నారు అన్నాం
మేమండి ఏమో అండి మా పని మనిషి ఇంకా రాలేదు
ఆ రాలేదా?
అవును ఆమె కొంచం అది మైండ్ వేరే మైండ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ వరకు వస్తదండి మేము ఇంత తొందర తినం టెన్ నైన్ వరకు తింటం
అవునా? మేము తొందరగానే తింటాం సెవెన్ థర్టీ ఎయిట్ వరకె తినేస్తాం ఇక అంత ఆగంగా మ్మ్ నేన్ ఎం వండతలేను
ఆహా
హ
ఆ ఇంకా చెప్పండి
ఇంకా చెప్పండి మీరే
మీ దగ్గర వెదర్ ఎట్లా ఉందండి?
వెదర్ మస్తుంది చల్లగా అయింది గాని వర్షం వస్తలేదు
అవునండి మాది కూడా అట్లానే ఉంది ఇవి మంచిగా చల్లగా అయింది కానీ వర్షమేస్తలేదు ఇవాళ కొంచెం కొంచెం వచ్చినాయి తర్వాత ఇక అట్లనే కూల్గా ఉంది
ఆ మబ్బులు వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి గాలి వస్తుంది కానీ వర్షం వస్తలేదు
అవునండి అట్లనే అయితుంది
ఆ
ఇంకా అండి
కా చెప్పండి మీరు వర్షాంలో పక్నిక్కి
మ్మ్ ఈ వర్షం లో
ఏ లేదండి ఎట్లా వెళ్ళాలి
లేదండి ఇప్పుడు మంచిగా ఉంటాయి వాటర్ ఫాల్స్ దగ్గర
కొంచెం వర్షం రా వస్తే వెళ్తే మంచిగా ఉంటుది వర్షాలే లేవు ఏం వాటర్ ఫాల్ వాటరే లేదు వాటర్ ఫాల్ ఎక్కడ నుంచి వస్తుంది
నేను ఒక వీడియో యూట్యూబ్ లో చూశానండి అది ఘన దేశం ఉంది కదండి అక్కడ మొత్తం పాముల విలేజ్ ఉంటది తెలుసా అండి
అవునా
అవును అవి మొత్తం అనకొండ కోబ్రా అది మొత్తం వాళ్ళు ఉండే ఆ మనిషి లు దాన్ ఏసీ పెంచుతారట అండి
అవునా? అట్లా ఉంటదా
అవునండి మీరు చూడలేదా అండి ఎప్పుడు కూడా
చూడలే మేము వెళ్తే చూపిస్తారా మరి వాళ్ళు మాకు పాములు
అవును అక్కడ విజిట్ చేస్తే చూపిస్తారు అది మన నేమ్ కూడా అన్నదట
ఆ
అవును
వెల్ దామా మరి?
నేన్ ఎక్కడ మీర్ ఎక్కడ
ఏమయగా వెళ్ళాలి చూడాలి
సరే అండి వెళ్దాం
ఆ వెళ్దాం వెళ్దాం మరి అరే డ్రీమ్స్ లో పాములు వస్తే మంచి
అయ్యో ఎందుకండి ఏమైతుది అట్లా ఎందుకండి ఏమైతది ఏం కూర
ఆ
ఉమ్ ఇంకా
ఇంకా చెప్పండి మీరు
మీరే చెప్పాలి మీ వాళ్ళు ఏం జేస్తున్నారం అందరూ
ఏం చేస్తలేేము
ఉమ్ హూ
ఉమ్
ఇంకా లేదండి మా ఇంట్లో చిన్నపిల్ల ఉందండి మా అక్క బిడ్డ ఆమెని బాగా గా బద్మాష్ చేస్తా ఉంటదండి
అవునా
ఉమ్
ఆ
మీ ఇంట్లో ఉన్నారండి చిన్న పిల్లలు
అవును ఉన్నారు బాగా సతాయిస్తారు
ఆహా ఇగ చిన్న పిల్లలంటే సతాయిస్తారు
అవును బాగా సతాయిస్తారు అంతా గూడా సతాయించొద్దు కదండి
ఉమ్ హు చిన్న పిల్లలు దేవుడు అంటారు కదాండి ఇట్లనే ఉంటారు
అవును బాగా రీ సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి
ఉమ్ అవునండి ఆమె బాగా సతాయిస్తుంది వస్తున్న బయటికి చెప్పండి
అట్లనా అంతా కూడా సతాయించొద్దు గదా
అవునండి ఆ మా పాప చెప్తే ఇనదు మా అక్క వాళ్ళ పాప ఉమ్ ఏం జేస్తున్నారండి
నేను ఏం చేస్తలేను
ఉమ్
చికెన్ తిన్నార ఎప్పుడైన
చికెన్ అంటేనే ఇష్టం
ఆ చికెన్ ఎట్లా చేసేంది ఇష్టం ఫ్రై చే చేసిందా ఇట్లా షర్వా షర్వా మసాలా వేసి చేస్తారు కదా అది అది
హమ్ ఫ్రై చేస్తే మంచి
ఆ ఫ్రై చేస్తే నాకు కూడా ఫ్రై చేస్తేనే ఇష్టం అది మసాలా అది నాకు ఇష్టం ఇష్టమే ఉండదు తెలుసా
అమ్
అవునండి దాని మీద నిమ్మకాయ రసం యేసుకొని తింటే మస్ మంచిగుంటది
ఆ అట్లా కాదు కాని ఇగ కూర లాగానే కొంచెం కలిపి ఏమైనా పప్పు అట్లా ఉంటే తింటే మంచి గుంటది
అట్లా తినలేదండి ట్రై చేస్తా ఇంకొకసారి ఎప్పుడైనా
ఆ చెయ్యండి మస్తు ఉంటది మా మమ్మీ మస్తు వండుతాది తెలుసా
అవునండి ఎప్పుడైనా పిలువ
ఆ పిలుద్దాం పిలుద్దాం కాదు రియల్ గా మస్త్ వండతది తెల్సా అంటే నేను ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై తిన్నా కానీ వేరే వాళ్ళది వేరే ఉంటది మా మమ్మీ చేసింది వేరే ఉంటది అది పీసెస్ మంచిగా అది మంచిగా ఫ్రై అయితాయి అది
ఉమ్ హ్మ్ ఓహ నేను తినదండి అట్లా అది హోటల్ స్టైల్ లోనే తిన్న ఎప్పుడో
ఆ కాదు మమ్మీ చేసింది క్రిస్పీగా ఉంటది టేస్ట్ కూడా బాగుంటది అంత ఆయిల్ కూడా ఉండదు ఏముండదు ఇగ
ఇల్ వస్ ఉన్నాని
అరే కాదు మంచిగా ఉంటారని నేను చెప్తున్నా మాకు నాకు అక్క వండితే ఏం నచ్చది మా మమ్మీ అది కూడా ఇంకా వేరేది ఉంటది అది కూడా వండితే మంచిగా అనిపిస్తది
హ్మ్ హామ్
హ్మ్
హ్మ్
ఆ కొన్ని ఉంటాయి కదా ఎవరి చేస్తే వాళ్ళ వాళ్ళు చేస్తేనే మంచిగా ఉండది వేరే వాళ్ళు చేస్తే అది మంచిగా అనిపయదు కదా అట్లా
మీరు ఎప్పుడైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తిన్నారాండి
చికెన్ బి
చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి
బిర్యానీ ఏ తినలేండి ఏ ఇగ పడేస్తారు
లేదండి హోటలో దొరకతాది ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోండి
ఆ హా దొరుకుతాద ఏమోమ్ మా ఊర్లో జొమాటో అవి ఏమి లేవు కదండి ఎవరు తెచ్చిస్తారు మాకు
అయ్యో ఎట్లా
ఏ
మీరే
ఆ మీది నెట్వర్క్ వస్తలేదు కావచ్చు బాగా స్ట్రక్ అయితుంది
అవును అండి ద వెదర్ మంచిగా లేదు కదా
ఆ అవునా
అవునండి మా ఈ ఇక్కడ బాగా వర్షం వస్తదోమండి అట్లా అలనైంది వెదర్ త్తం
అవునా మామిడి పండ్లు తింటున్నారా మరి
హ్మ్ మామిడి పండ్లు తింటున్నారా అయ్యో తెలియదండి తింటా మరి ఒక అప్పటి నుంచి తింటారు ఏల లేము మా
ఆ
అమర్
మీ వాయిస్
అవునండి
అవునా
నెట్వర్క్ ప్రాబ్లమే అండి
ఆ సరే మరి కట్ చేస్తున్నా
సరే అండి బాయ్
బాయ్